హలో అక్క హలో
హలో ఆ వినిపిస్ ఏంచేస్తున్నావ్
ఏంలేదు అక్క ఖాళీనే
ఆ ఇయ్యల బిర్యానీయా ఏం చేసుకున్నారు తినడానికి
ఈరోజు బయటికి వెళ్ళాం అక్క బిర్యానీ తిన్నం
ఓకే బిర్యానీ ఎలా చేయాలో తెల్సారా నీకు
బిర్యానీ అంత ఐడియా అంటే బగారా సామాన్లు ఏస్తామని తెలుసు బాగా
వంటకాలు ఎలా జెయలో తెలుసా మరి
అంత పర్ఫెక్ట్ గా ఏం తెలీదు అక్క ఈ ఎవ్వరైనా చేసి పెడితే తింటాం లేకపోతే రెస్టారెంట్ ఎల్లప్పుడు తింటాము
ఓకే నేను చెప్పన ఎలా చేయాలో
ఏమైంది అక్క నువ్వు ఫోనె చెయట్లే ఈ మధ్య
అంటే ఏం లేదుర హే కొద్దిగా బిజీగా ఉన్న అంతే
ఏంటి బిర్యానీ నేర్చుకోవడానిక
ఆ బిర్యానీ నేర్చుకుందేవారు చెప్ చెప్పన ఎలా చేయాలో అంత ఏం లేదుర ఫస్టు చికెన్ తీసుకోవాలె దాన్ని కడగాలి
అంటే నార్మల్గా ఇంత మందికన్ తీస్కోలా నార్మల్ లె
అంటే మనం ఫస్ట్ ట్రై జేస్నాప్పుడు ఎ ఎకువెక్కువెం తీస్కోవద్దు ఒక పావు కేజీ తీస్కొని ట్రై చేసి అది మంచిగోచ్చ్నప్పుడ్ డు మళ్ళీ ఎక్కువ మందికి జేస్ పెట్టాలి గాన మనం ఫస్ట్ టైం ట్రై జేస్నప్పుడు ఎక్వ జేస్కోగూడదు ఒక పావ్ కేజీ తీస్కొని ట్రై జేసి దాన్ తర్వాత మళ్ళీ జేస్కోవాలే
అవునా
ఆ ఫస్టూ పావ్ కేజ్ దీస్కో దానికి ఇద్దరిక్ ఎంత కారమ్ ఉప్పు అవి వడ్తాయో మనక్ ఫస్ట్ కొద్దిగా అంచనా ఎస్కోవాల్న్మాట
తక్కు తక్కునే ఎస్కుంటే సరిపోతది గదక్క
ఆ కొద్ది కొద్దిగ్ ఎస్కున్నాంక ఫస్ట్ వాటికేం జేయాలంటే మంచి కడిగినంక దాంట్లో కొద్దిగా పెరుగు
ఉమ్ పెరుగు
పెరిగేసి ఉప్పు కారం ఆమ్ మస్ సాలాలు కొన్ని గలపాలే కల్పి మొత్తం మంచిగా అ అల్లం గూడా ఏయాలి పేస్టు అల్లం పేస్టేసి కొద్దిగా మంచిగ గాల్పీ పక్కన్ పెట్టుకోవాలి అటు ఇటు ఏం ఎంతసేప్ పెట్కోవాలంటే ఇగ ఒక అద్దగంట వెట్కోవాలే
అర్దగంట పెట్కుంటే సరిపోత్
ఆ అర్ధగంట లే దంటే మీకు ఒకవేళ మ్ ఫ్రిడ్జ్ ఉందన్కో ఫ్రిడ్జ్ లో ఒక గంట పెట్కున్న ఐపోద్ది కానీ ఫ్రిడ్జ్ వాడ్డం అంత మంచిది గాద్ కాబట్టి ఒక అర్ధ గంట గంట బైట్ అంటె నార్మల్గా వాతవర్ణానిక్ వెట్టేస్కో
సరే అ
ఆమ్ ఒకవేళ వాతావర్ణం చల్లగుందన్కో హాఫ్ అన్ అవర్ అర్ధగంట జాలు ఎక్కువ అవసరం లేదు
అక్క నువ్వేంజేస్తావ్ తెలీదు ఈసారి నేను మీ ఇంటికోచ్చినప్పుడు నాక్ మంచిగా ఫుడోండి పెట్టాల క్క మనం బైట రెస్ట్ బైట రెస్టారెంట్ లో తింటాం చూడు ఆ టేస్టు ఆ మాదిరి టేస్ట్ రావాలి
వస్తాది కచ్చితంగా ఎందుకంటే మనం బయట డబ్బులు కట అనవసరంగా ఖర్చు పేట్టడం కంటే మనం మనం ఒక్కసారి నేర్చుకుందామంటే ఎప్పటికైనా ఉపయోగపడ్తది గదా అందుకని ఎలా జేయాలో చెప్తా విను
అ ఇప్పుడోద్దులే అక్క కాదక్క ఇప్పుడ్ నువ్ చెప్తే నేన్ హాహు అంటూ ఉండాలక్క ఎందుక్లే
ఓ
అసల్ ఫస్టు ఫస్ ట్ నువ్ నాకొకట్ చెప్పక్క నువ్ ఎందుక్ ఫోన్ చేయట్లేవ్ చెప్పసలు మాట్లాడన్ గూడా మాట్లాడట్లేవు
కొద్దిగా బిజీ ఉన్నా అన్ జెప్పినా గదా ఎంలే వాతావర్ణం అంతా వేడి బాగా ఉంది ఫోన్ లవ్ టెంపరేచర్ మా ఎక్కువ వేడౌతుం బైటికి మా దగ్గరెమో సిగ్నల్ అసల్ రాదు. అందుకనే బైట్ కొచ్చి మాట్లాడదాం అంటే వాతావరనం ముందే ఇది ఎండాకాలం గదా ఎట్లునై జుస్తున్నావ్ గదా ఎండలు గోరంగ్గా ఎండాకాలం రాకముందుకి ఫుల్ గా ఎండలు వెళ్తున్నాయి అదే ఇంకా ఎండాకాలం మంచి ఆ మధ్యలో మే మధ్యలో జూన్ మధ్యలో ఉన్నాం అనుకో మేలో అయితే అసల చలో దంచి కొడుతురు కావచ్చు ఎండ
మనం అప్పుడు కలిసున్నప్పుడు అంటే మన ఇద్దరం బయట స్టే చేసినప్పుడు అదేంటి వాటర్ మిలాన్ బాగా తెచ్చు
ఆ వాటర్ మిలాన్ ఇప్పుడు కూడా తింటాం తెలుసా మేము ఇగ స్టార్ట్ అయితుంది ఇప్పుడే పెడుతున్నారు. బండ్లు తెచ్చుకొని తినాలి ఇంకా రోజు వారం వారం ఖచ్చితంగా ఏం తిన్న తినకపోయినా పళ్లు మాత్రం ఖచ్చితంగా తినాలిరా.
ఇప్పుడు ఉండాయి కదా రోజు పొద్దు పొద్దుగాలి పోయి తీసుకొని వచ్చేది.
ఆ అలా తెచ్చుకోవాలి. లేదంటే వారానికి ఖచ్చితంగా రెండు సార్లుఅయిన పోయి తెచ్చుకోవాలి. మనకి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయ్యే కొద్దీ, ఏమయిద్దంటే అన్నం ఎక్కువ తినలేము. జ్యూస్ లు అవి ఇవి ఎక్కువ తాగడం అలవాటు అయిపోతది కాబట్టి అవి అనవసరమైన వాటికి ఐస్ క్రీమ్ లక్క వాటికి ఇంటికి పెట్టే బదులు జ్యూస్ మంచిగా మన ఇంట్లోనే పండ్లు తెచ్చుకుంటే మన ఇంట్లోనే చేసుకొని తాగచ్చు.
అవును మళ్ళీ అవి రాగ తినడమే హెల్త్ కి మం
ఆ ఫ్రూట్స్ రాగా తినొచ్చు ఒకవేళ నీకు అంత తినాలని లేకపోతే మన ఇంట్లోనే మిక్సీ ఉంటది. కాబట్టి పట్టేసుకున్న అయిపోతది తొందరగా అయిపోతది అంటే మనం బయటికి పోయి కొనుక్కొని తీసుకొని చేయాల్సిన వాళ్ళందులో ఏం మంచి పండ్లు ఏస్తరో తెలువదు చెడ్డ పండ్లు ఏస్తరో తెల్వదు.
అవునా అక్క అక్క మొన్న నేను బయట షాపింగ్ వెళ్ళానా షాపింగ్ వెళ్ళినప్పుడుయితే అసలు నువ్వే గుర్తొచ్చినావు తెలుసా. అంటే ఎప్పుడు మనం బయటికి పోయినా నువ్వే తయారు చేస్తావు కదా
ఆ సెలెక్ట్ చేయడం రావాలి బార్గీంగ్ చేయడం కూడా రావాలి ముఖ్యంగా మనం ఏది వ వాళ్ళు ఆ
మన ఇద్దరం పోయినప్పుడు అట్లంనే చేసేది కదా. ఇపుడు నేను ఒక్కదాన్నే అయిపోయినా.
ఏదైనా మనం తీసుకోంగానే వాళ్ళు ఎంత చెప్పంగాని అంత ఇవ్వద్దురా అసలే
నక్క
ఆ మనం అంటే కొన్ని షాపులలో ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఉంటది. కొన్ని షాపులలో ఇప్పుడు బయట వీధిలల్లో అమ్ముతారు చూసినావా వాటిలలో వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువ రేట్ చెప్తారు ఫస్ట్ ఏ వాళ్ళు మనం అడిగినాం అనుకో తగ్గి ఇచ్చియమని తగ్గిచిస్తం జరా లేదు మనం అంతే చెప్తే అంతే తీసుకుంటరు. అప్పుడు మనం నష్ట పోతాంకదా
తీసుకున్న డ్రెస్ జస్ట్ అంటే ఒక వన్ హాఫ్ ఉంటే దానికి ట్రిబుల్ చేసి చెప్ చెప్పారు బార్గెన్ చేస్తూ చేస్తూ చేస్తూ లాస్ట్కి వన్ హాఫ్ కి వచ్చారు.
అంతే మనం బార్గింగ్ చేస్తేనే వాళ్ళు మనకు కరెక్ట్ రేట్ ఇస్తారు లేదు అనుకో మన మోసపోతాం ఈజీగా అందుకే బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్త
సరే అక్క ఈ సమ్మర్ ఎటైనా ప్లాన్ చేద్దామా
ఎక్కడికి వెళదాం రా
గాని ఏమైనా నార్మల్ టూరిస్ట్ ప్లేస్ కి అయినా వెళ్దామా మినిమమ్ వన్
కానీ మరీ సమ్మర్ లో అంటే ఎండలు బావుంటాయి కదా ఆహ్ అంత ఎండల్లో మనం తిరగగలుగుతామా. అదే సియావు వింటర్ లో అయితే కొద్దిగా బెటర్ ఏమో కదా.
అది కరెక్టే గాని ఇక వింటర్ లో మనం పోవాలంటే అప్పుడు టైం దొరకదు ఏం దొరకదు కదా అక్క ఇప్పుడే. ఇప్పుడే మనకు దొరికే టైము.
టైం దొరకదు కరెక్టే కాకపోతే మరీ అప్పుడైతే ఇప్పుడు ఎండలో మాడి మసయిపోతాం మనం
ఏముంది గొడుగు తీసుకుందాం. చిన్న కూల చిన్నపాటి కూలర్ తీసుకుందాం.
అవన్నీ పట్టుకొని క్యారీ చేసుకొని ఎలా వెల్తామ్ అమ్మా
ఏదో అట్లాగ మ్యానేజ్ చేసుకోవాలి ఇగ ఒకటంటే ఒకటి.
ఆహ్ వెళ్ళొచ్చులే కానీ ఖచ్చితంగా వెళ్దాం రా అన్ని అంటే ఒక్కొక్క. టైం లో ఒకొక్కటి పెట్టుకుందాం ఇప్పుడు సమ్మర్లో ఒక దగ్గరికి వెళ్దాం వింటర్లో ఒక దగ్గరికి వెళ్దాం. అలా.
కూల్ ప్లేస్ కెళ్ళాలి.
ఆహ్ కూల్ ప్లేస్ కేళ్దాం.
హుమ్.
అలా ఏదన్న ఒకటి ప్లాన్ చేసుకుందాం. మరి ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా.
ఇంకేం చేస్తున్నవక్క తిన్నావా మరి.
తిన్నారా మీరు తిన్నారా.
ఆహ్ ఈ రోజు బయటికెళ్ళి తినేసోచ్చక్కా రెస్టారెంట్ లో ఎంత బాగుందో తెలుస అసలు.
కానీ రెస్టారెంట్ లో ఫుడ్ ఎక్కువ తినకూడుదురా మన ఇంట్లో చేసుకొని తినడమే బెటర్ తెలుసా.
కరెక్టే గాని మనకి అప్పుడప్పుడు ఇన్స్టాంట్గా చేసి పెట్టేవాళ్ళు కావాలి కదా.
చేసి పెట్టే వాళ్ళు కావాలి కనీ మరి రెస్టారెంట్ లో తిన్నప్పుడు బాగానే ఉంటది కానీ బిల్ కట్టె. కటేప్పుడు మస్తు కనబడుతది మనకు చుక్కలు.
అవునక్క గోరంగా వచ్చినయంట.
ఎంత కట్టింర్రె ఇవాళ బిల్లు.
చెప్పోద్దులే అక్క ఇగ అది గోరంగ వచ్చింది బిల్లు. మేము ఎంత చాలా తక్కువ మందేళ్ళాము.
అందులో మనం పావు సగం పెట్టుకున్నం అనుకో. మంచిగ ఇంట్లో అందరం కూర్చొని తినొచ్చు తెలుసా. కాని ఓపిక ఉండాలి. ఓపికము ఓపిక చేసుకోవాల. మ్మ మరీ చేసుకోకుండా ఇలా పెట్టాలంటే కష్టం కదా బయట తిండి. బ్లాంక్
లే.
అప్పుడప్పుడు అంటే ఓకే మరి ప్రతిసారి అంటే కష్టం అప్పుడు నువ్వు. ఇప్పుడు ఒకటే సారిపోయినవు కాబట్టి ఓకే.
ఉమ్.
ప్రతిసారి వెళ్ళినప్పుడు అంటే కష్టం అయితది.
ఉకుకే వెళ్ళంలేక్క మనం ఎట్లా. వన్ వీక్ కి టూ వీక్కి వన్సాట్లా వెళ్తామ్ మనం.
ఆహ్ అట్లా వెళ్తే ఏం కాదు.
ఏమన్నాక బయట తింటే హెల్త్ కూడా. బాగా పాడయితదని వరుసగా అప్పుడు త్రీ ఫోర్ వీక్స్ వెళ్ళాను.
ఆహ్ ఆహ్ మళ్ళీ ఇప్పుడు నువ్వు బయట తిని ఏమన్. న్న నీకు పల్లేదనుకో వాంథింగ్స్ అయితయి వాంతిగ్స్ అయినాయినుకో మళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్. టుకెళ్ళి హాస్పిటల్ల కట్టాలి డబ్బులు. ఎలారా ఇక్ ఇక్కడ హస్. ఆహ్ రెస్టారెంట్లో కట్టాల్సి వస్తది హాస్పిటల్లో కట్టాల్సి వస్తది ఇన్ని దిక్కులంటె. ఇబ్బంది గాదు.
సరే అక్క ఇప్పటి నుంచి తినంలే ఇగ అంటే.
అంటే మొత్తానికి తినొద్దని చెప్తలేదు ఆ లిమిటెడ్ గా ఎప్పుడో ఒకసారి సరి మంత్లీ ఒకసారి లేదు అంటే ఇట్లా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఒకసారి ఎప్పుడో ఒక సారి ప్రతిసారి తిన్నామనుకో మనం రోజు తిన్నామనుకో అది ఇంకా మనకి ఎక్కువ. అనారోగ్యం అయిపోతది హాస్పిటల్లో పెట్టాల్సి వస్తది బయట పెట్టాల్సి వస్తది హాస్పిటల్లో లో పెట్టాల్సి వస్తది. సరే.
ఈసారి నీ దగ్గరోచ్చినప్పుడు వన్ వీక్ మొత్తం నువ్వే వండి పెట్టాలి ఏం చేస్తావో తెలిదు అన్ని నేర్చుకో బిర్యానీ నేర్చుకో మష్రూమ్ కర్రీ నేర్చుకో అన్ని నేర్చేస్కో
సరే రా ఖచ్చితంగా నువ్వు మా ఇంటికోచ్చినప్పుడు నీకు అన్నీ నేనే రకరకాలుగా స్వీట్స్ డెజర్ట్ అన్నీజేస్పెడ్తా నీకేది ఇష్టమన్నకు ఆ నీకు ఏది ఇష్టమంటే అదే చేస్పెడ్తా
వాటర్ మిల్లన్ కేక్ చేసుకుంటాం గుర్తుందా నీకు వాటర్మెల్లోన్ కేక్ కూడా చేస్
అవును ఉందీ అందుకే చెప్తు ఇందాక నువ్వు వచ్చినప్పుడు నీకు అన్ని మళ్ళీ మనమున్నప్పుడు ఎట్లా ఎస్కున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఎస్కున్నా ఆ
సరే అక్క
ఆ ఈ రకరకాలుగా చేసుకొని తిన్నాం
సరే సరే అక్క మరి
సరేనారా ఉంటా మరి ఆ బాయ్ ఉహ్